వినిపిస్తుందా హుహ్ ఏం చెప్పు, ఏం చేస్తానవు.
ఏం చే ఆ అయిపోయింది. మీరు తిన్నారా.
తిన్నా.
హ్
నువ్వు తిన్నవా లేదా.
ఎం తిన్నవు?
సాంబర్, అన్నం.
హ్ ఫుడ్డు బాగుంటదా మీకు అక్కడా?
ఉంటుందిద మొన్న చాపలు పెట్టినారు తెలుసా. చాపల్ ఫిష్ ముల్లులున్నయి.
బావుందా.
టేస్ట్ బావుంది కానీ ముల్లులుయితే ఉన్నయి ఉన్నయి చాలా ఉన్నయి. తీయడానికే అవదు. అన్ని ఉన్నయి చిన్న చిన్నవి ముక్కలు అంతే.
ఒక్క ముక్కేనా ఎసేది.
రెండేస్తా
ఎవీ సండే పడతారా
ఎవ్రిీ సండే అంటే చికెన్ ఒకసారిీ చికెన్ మళ్ళా ఒక రైస్ ఒక్కొక్కసారి బిర్యానీ హైదరాబాద్ ధమ్ బిర్యానీ అట్లా చేస్తా ఉంటారు ఈ మన్న ఫిష్ చే మ ఏం చేసారు తె బ్రెడ్ పలవ్ బ్రెడ్ పలవ్
అదట్టా
అవి మనం డబుల్ క మటకి చేసుకుంటాం కదా ఆయిల్లో డీప్ ఫ్రై బ్రెడ్ దాన్ని పలావ్ మీద వేసి అది బ్రెడ్ పలావ్ అని పెట్టారు మాకు ఫయ్యగా ఉన్నాయి
ఆ
రైత కొత్త కొత్తవన్నీ తింటను
హ ఎన్న ఫుట్ బా ఉంటుంది కదా మీకు అక్కడ
పాత పిజీ పోల్చుకుంట ఇది పెట్టర్ అందుకే చేంజ్ అయిపోయినా పీజీ నైను
ఆ అక్కడేం ఫుడ్డు బాగుండచ్చ దా పాత పీదలో
ఇదిపిించి కొత్తగా తీసినారు రూమ్ న్నిీ ఫ్రెష్ ఉంటాయి మననే ఫస్ట్ రూమ్ మందే ఫస్ట్ బెడ్ పడుకోవడం ఎవరు పడుకో వెళ్ళన్నారు బెడ్ మీద మందె బెడ్డు కొత్త్తరి అందుకని వచ్చినా అక్కడ బాగుంది ఫుడ్డు కానీ పర్లేదు అక్కడికని ఇక్కడ బాగుంది ఇంకా ఎందుకు వచ్చేష్టం అక్క ఇడ ఎంత కడుతున్నా ఇంకాడ కూడా అంతే కడుతున్నాను
మామనీ
వచ్చిన
హ
హాట్ వాటర్ వస్తాయి హాట్ వాటర్ వస్తాయి ఉప్పు నీళ్ళు ప
అవునా
ఉప్పు నీలు ప్పుకుంటే పొద్దునే లేసి జెడ అంత ఊడిపోతుంది నీళ్ళకి
మరి ఎలా హెయిర్ ఏ మన యూస్ చెయి
ఏంది చేయాలా ఏంది ఉద్దేశిన అంతే కొత్త రాయలు నచ్చుకున్నాదే భర్తున
ఆ
ప్యూర్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె తెచ్చుకున్నా నార్మల్గా పారాషూట్ కాకుండా అయినా ఉడుతుంది వాటర్కి పడట్లేదు ఈ వాటర్ సెట్ అయితే కొంచెం బెడర్ అక్కడకన్నా హాస్టల్లో పోల్చుకుంటే ఇక్కడ బాగుంది అక్కడ ఇప్పుడు బాగాలేదు అన్నీ బాగుందిా వెెస్త రాషెస్ వస్తున్నాయా
ఆ అవును వస్తున్నాయి
అది ట్యాంక్ క్లీన్ చేసిమని చెప్పొద్దా
చేసారు మొన్నేమో చేసారు
ఉహ
చేసారు క్లీన్ టా క్లీన్ చేస అని చెప్పారు మాకైతే తెలీదు చేశారో లేదో అని మేము ఇంటికెళ్లప్పుడు చేశారంట
అసలు బాలేదు వెళ్తా ఈ వీక్లో వెళ్ళి మైగ్రేన్ మాదిరి వచ్చేసింది
మైగ్రేన్ స్పెక్ట్స్ చేస్తవ నవవు
పని చేయట్లేదు వన్ ఇయర్ అయిపోయింది అది కూడా పోయి చూపించుకోవాలి ఆడ అందుకే ఎగ్జామ్స్ టైమ్కి ఇబ్బంది కాకూడదని
ఆ
పోయ్యి రావాలా
ఆ
వెడ్నెస్ పోతే పండగ చూసుకొని ఉగాలి శాటర్డేఎక్కేస్తే చరిపోతుంది
ఆ సండే హాల్డే కదా ఇలా ఎలాగో
హాలిడేనే మళ్ళా మండే మార్నింగే రాలేను కదా కాలేజ్ కి ఇప్పుడే చాలా
అ
అకా
ఇమనా పార్ట్ టైమ్ చేస్తునావ్ వర్క్
ఇది లేదు చదువుక ఈ ఉన్న సబ్జెక్ట్లే పోతు నెక్స్ట్ ఇయర్ పోతా ఇంటికి పోవట్లేదు అందుకే నక్స్ కేయర్ అట్లా
చూసుకున్నావా మరి హాస్పిటల్
లేదు అన్న చూస్తా అన్నాడు
ఆ
నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోంగానే పోోన్ ఇంటికి ఏమి నను ఈసారి
ఉ
ఉన్నా లేకున్నా ఇక్కడ పీజే డబ్బులు కట్టాల్సిందే కదా
ఎందుకో వన్ మంత్ లో లేకపోతే కట్ట కట్టన అవసరం లేదు కదా లగేజ్ సెపరేట్ పెట్టేసి
కానీ అడిగిపోయినా ఇంటి దగ్గర పోయినా ఏం చేయలేడున్నా నాకు ఎక్స్పీరియన్స్ రావాలా ఫస్ట్ అందుకే ఇక్కడే ఉంటన్నా పోవట్లేదు ఇందుకే
మరి కాలేజ్
కాలేజ్ ఏంట డు అప్పుడప్పుడు అంతే జస్ట్ నాకు ఈడు ఎక్స్పీరియన్స్ వస్తు అదేం నా ఇటీవళ ఏం చెప్పట్లేదు కాలేజ్లో కూడా మనమే చదువుకోవాలా
మనమే నోట్స్లు రాసుకోవాలి ఇంకా అదే పని ఈడది మనం ఉన్ని చేస్తాం కదా అన్ని కేచ్చసుకున్నా మమ బైకా మ మేలో జూన్ లో పోతా కొంచెం స్కూటీ తీసుకుందామని నెక్స్ట్ ఇయర్ కనా స్కూటీ ఆ
అర టఫక్లా కూడాదుగాలవా డ్రైవ్ చేయగలవా
మొన్న న నడిప ఇది పెద్ద బైకు ఏ పోదది ఆరు వన్ సవనా ఏదో
అ
నడిత ఒక్కటే మంచించి జూకి ఎలా మమ మా
జూ ఎక్కడంది ఇక్కడ ఎక్కడ ఎక్కడుంది జూ జూ పార్క్ ఏం లేవా అన్మల్స్
అంత కేం లే వైట్ తగారు ఒక్కటే చూసా చూడంతే తెలుగు బంలు చూసిన ఎంతేం లేదు ఆడ బొక్క స్కూటీలకి డబ్బులు పెట్టిన వల్ల అంత సిక్స్ కిలోమీటర్స్ ఉంద
ఆ
అదంతా తిరగాల
ఆ
ఇంకా టైం సరిపోదని చెప్పి టూ అవర్స్కి స్కూటీ తీసుకొని నడిపినాం ఒక్కకి టూ ఫిఫ్టీ టూ అవర్స్కి
హ
ఇప్పుడు బెస్ట్ ఎక్ నను ఇం ఇంకా వేయలేదు అమౌంట్ వాళ్ళ ఏమో అడుగుతా ఉన్నారు
వన్ హండ్రెడ్
బెట్టర్లే నాకేమో రెండు వేలు అడుగుతున్నారు విడా ఎట్లా సెట్ చేయాల నేను మొన్ననే ఉరిదిపోచ్చిన అన్నీ అయిపోకడదు ఇందుకే ఇంటికి వెళ్ళిపోతు అయితే అవేమి ఉండవు కదా అని చెప్పి వెళిపోతాం చూపీచుకొని
అగదా ఫర్స్ట్ అప్పుడు అడగరా
వచ్చేసినాక ఏంది ట్వంటీ సెకండ్ అట్లా ఉంటది ఈ నెక్స్ట్ వీక్ లోనే సాటర్డే సండె అన్న ఉంటంది అయిపోతుంది
హ
అే తగ్గట్లేదు మూడు రోజుల నుంచి స్పెట్స్ పెట్టుకునే పడుకుంటున్నా యాడ
ఇంటికిల్లి ఎల్లు హాస్పిటల్ కి
అందుకే చూపించుకొని పండగ చేసి ఉంటామని
బా జరువుతదా నీకు పండగ
బాగా జదుగుతాది మంచిగా ఫుడ్ హోలిగాలు చేస్తది మా అమ్మ ఫుడ్డు తింని పోతున్నా అడి
హ అంతలే హాస్టల్ అన్నాక ఫుడ్ ఏం మయిన్
ఇదిడ ఫుడ్ తింకా లిమిట్ బానే ఉంటుంది పొద్దునని దోశలు బాగా చేస్తారు. సేమ్ హోటెల్ మాదిరి ఉంటాయి దోసెలైతే అయితే ఫుల్ నచ్చినాయి నాకైతే
ఏం బాగా చెయ్యట్లేదా ఏం బాగా చేయట్లేదా
హోటల్ అంటే నార్మల్ బయట ఎట్లు తీసుకుంటాం పెద్ద దోశలు మసాలా అట్లా చేస్తారు ఇడ బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసి బాఉంటుంది ఒక్కకోసారి చికెన్ దోశ పెడతారు సార్వా సార్వా
అట్లా పెట్టీ రెండు ముక్కలు మూడు ముక్కలు వేస్తారు అంతే చికెన్ అది శార్వా
హ
అదేస్తర ఆయితా
హ
మీకొచ్చా దోస చెయడం
అయ బాగా ఏస్తా ఎగ్ దోస చేసుకుంటా నాకు నేను మంచిది
మీరంతాకు మీక్కడ అక్కడ కిచెన్ లో వేసుకోవచ్చా మీరు ఏమైనా వండుకోవచ్చా
ఉంది ఎలక్ట్రిక్ స్టవ్ దోసలు అవన్నీ వేసుకో అన్నీ వేసుకోవచ్చు దోసలు అవి కాదు ఎవైనా మనం ఏదన్నా చేసుకోవాలంటే టీ కాఫీ
ఆ
చేసుకోచ్చు మ్యాగి ఆమ్లెట్ వేస్తున్నాం అనుకున్నాం ఈరోజు స్నాక్స్ లేగ
కొన్ని హాస్టల్స్ లో పెడతారు కదా స్నాక్స్
అది ఇంకా ఎక్కువ అమౌంట్ అనమాట కొన్ని దగ్గర పెడతారులే ఒక సిక్స్ సిక్స్ కే సెవెన్ ఈడైతే నే యాడ బేట్టరు.
ఉమ్
పోవాల సిటీస్లో అయితే పెడతరు.
ఉమ్
ఇడ చేసుకోవచ్చు. బానే ఫుడ్
ఉమ్
ఆమ్లెట్ డేసుకుందాం అనుకున్నాం ఈరోజు ఏమవుతుందో
ఉమ్ మరి టైం అవుతుంది కదా వేసుకోవాలినుకుంటున్నా నైన్ అవుతుంది. నైన్ అవుతుంది టైం ఏను
ఉమ్ సరేలే మళ్ళీ మళ్ళీ చేస్తా నేను
ఆ ఉ